ఆ
హలో
హలో
ఆ కాలమో కనెక్ట్ అయింది కాగానీ ఇక్కడ ఇది కాల్ ఇన్కమింగ్ కాల్ అనే చూపిస్తుంది
ఓకే వినిపిస్తుంది
ఓకే ఎక్కు కరెక్ట్ టైంకి వచ్చు నా ఫోన్ దగ్గరికి హే
ఆహా ఇ వచ్చింది అందరూ మమ్మల్ని సమ అంతా చూస్తున్నారు వస్తున్నారుర
ఉ
ఆ
క
కూర్చొని అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా చూస్తున్నరూ
ఏమవి
ఇట్లా
అదే ఏ మూవీ చూస్తున్నారు
అదే ఎన్న మూయరే
న కూడాడ తెలివా
సర అ
ఇకా
లీడర్ లీడర్
లీడరా
అదేంది నౄను చౄమొన్న మేము దోశ తినడానికి వెళ్ళింటే మాకు వేరే వాళ్ళు ఫాలో అయినారు అ బ్బాయిలు
అంద ఎల్లార
ఆ
లారా
మొన్న వెళ్నాం కానీ అడ ఫైవ్ వరకు పెట్టొద్దు అన్నారంట ఫైవ్ థర్టీ వరకు పోలీసు వాళ్ళు
ఓహ
ఉంగ వెనిక్ వచ్చేసినాం ఇంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఏం చేసేది అడ పోయి ఇంగ
అవునులే
రోడ్డు మీద అక్కడ కూర్చునిన్నాం ఆ రోజు ఒకసారి మా ఆఫీస్ అబ్బాయి వచ్చింటే కూర్చున్నాం చూడమ చున్నాం అడిగితే అంకుల్ని చూద్దామమ్మా అన్నాడు టెన్ మినిట్స్ వెయిట్ చేసినాము ఇంకా చేసే దాంట్లో లేరని ఇంకా
ఉమ్
వచ్చేషినం
అవునులే
ఉ
వాటర్ అయినా తాగు
తాగిన అదీ అంతే ఒకోసారి
ఊహు ఎల్లిందా స్నానానికి
ఎల్లిందమ్మా టొమటా ఎల్లింది టమేటా
ఆహా
ఉమ్ చిన్నగా ఇప్పుడెళ్ళి ఎప్పుడు తినేది మీరా
ఆ
తినేదెప్పుడా
తినేదా అందనం స్నానాలు చేయనీ ఫస్టు
ఆమె పొడుగామె చెయదూ
ఆమె చేయదు అది కాదు
అయినా వసద్దిలే తిండానికి లేపీ తినన్ తిన పిచ్చాండి
అ లేేపుతాం లేేపుతాం
ఆ లేనే లేదు ఎప్పుడో బడుకుంటది నాలుగప్పుడు అయిదప్పుడు లేదు మల్లి రాత్రిల్లంతే సేమ్ మాస్ స్క్వీసే రాత్రంతా మేల్కుంటా సదివిన్ను పొద్దున్న బడుకుంటాది ఐదప్పుడు మళ్ళీ నేన్ రానంటది
కాదు నీకొకటి చెప్పాలి నేను కూడా ఇం కో నానేేమ్ తో ఉండే వాళ్ళు కూడా ఇద్దరు నా టీమే మళ్ళీ
ఈ మా రూ మీరు బెడ్రూ ఆవి పక్క పీ జీ ఆమి ఇ
ఆ మళ్ళీ మా టీమే ఇప్పుడు నా టీంకి వస్తున్నారు వాళ్ళు
ఊ ఎంజాయ్ ఎంజాయ్
మా టీ ఎల్ ఏమన్నాడు దెల్స్ తా ఆ నన్ను పక్క పీ జీ ఆమె మీరిద్దరు ఎక్కడ పోయి నా ఇద్దరు కలిసే పోతారు కదా అందుకే నేను కలిసే వేస్తున్నాను అంటావు పోయి అమ్మా ఆంటని మమ్మ నన్ను అడిగాడు ఎవరు కావాలి నీకు అని అంటే నేను నేను ఇవ్వలేదు నాకు తెలీదు అని చెప్పిన ఇంకొక అమ్మాయి చెప్పింది తను కావాల పక్క పిజి అమ్మాయి ఇంకొక అమ్మాయి ఏ సరేలే అని రా అని చెప్పిన
ఆ
ఇంకా వస్తుదంట పక్క పీజీ అమ
అదే అప్పుడు నిన్న ఎందుకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు దాంట్లో అంటునేంది కదా
ఆ అదే ఇప్పుడు వాళ్ళకి చాలా కష్టం వస్తున్నాయి అందుకే నేను చెప్పన ఊరికే రండి దీంట్లో ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఎందుకు మీరు అని చెప్తే ఇంకా సరే అన్నారు
ఇప్పుడు బాగుందా నీకు కొరకే దిం
ఆ బాగుంది అదేం కష్టమేం లేదు ఈజీనే వన్ మినిట్ లో ఒక టాస్క్ చేయొచ్చు
అ
హ
ఓకే ఓకే
కా
ఏంది చెప్పాలమ్మా
ఏమున్నాయి నార్మల్ రొటీన్ లైఫ్ కామన్ లైఫ్
అంతే నే లేయడం తిండం ఆఫీస్ బోడం రావడం మళ్ళీ తిడం బడు గోడ సేమ్ రోటీన్ లైఫ్ యబ్బల్లే బయటికే పోవాలనిపీదు అవి మాముల్ కైనా ఎవ్లైనా పోవాలనిపిస్ తది బయటికి
రెస్ట్ రెస్ట్ రెస్ట్ అనిపిస్తది కదా ఎందుకు ఉమ్ ఈ వీకమ్మా వీకెండ్ బాగా త్వరగా వచ్చేసింది అప్పుడే వీకెండ్ కూడా అయిపోతుంది
అదే అదే
ఉమ్ ఏం చేస్తం
వీకెండ్ మాత్రం ఫుల్ అసల టప్ టప్ నేను ఎడక్ పస్తి హీటు పెరిగిపోతాంది నాకు
ఉహూ ఏం కాదులే
ఉమ్ మ్ ఇంగ బావాగారిదే మళ్ళి తగ్గిపోయా తల్లుల్లారా అనుకున్న నేను
తగ్గుతవ్ లే
నేన్ ఎడా తగ్గన్వే ఎవళ్ తగ్గానంటున్నారు అల్లా మోహాల్లు మాఊరోళ్ళు మీరు జూసి ఒక నెల అయింది కదా అందుకని నేన్ చెప్పిన
అట్లే అ కొంచెం తగ్గినవులే అప్పటికి తగ్గినవ్ నిజంగన్ ఉమ్ నేను నిన్న నా వా ఫోన్ చేస్తే మా మాట్లాడతద్ చూడు వాళ్ళకి
ఆ ఆ
తే డిన్నర్ టైమ్ లో కాల్ చేసినా మాట్లాడ్తాంటే నేన్ లో ప్పల్ వెళ్ళలా నేను కొన్ని సట్టూ అప్పటికే టెన్ అకౌంట్స్ వేసేసా టూ ఎ చేశాను అని చెప్ ఇ వెళ్ళిపోయినానా మళ్ళా బయటికొ చ్చి కాల్ చేసి తిన్నావా అడిగితే నేను ఇంకా టూనే చేశాను ఏం మాట్లాడిన అదే మాట్లాడుతున్నాడు
ఐసత్నా
ఆ ఐస్ ఐస్
ఉమ్
మ్మ్ ఏం చెప్పేది
మ్మ్ మ్ అలా ఎందుక్ చెప్పెల్లావ్
చెప్పన లేకపోతే ఇంక వదిలేదు నాకు
ఆహా
ఆ ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు ఇంకా నాకు టైం ఉండద్దా వెళ్ళద్దా లోపలికి
అవునులే
హుమ్ ఇంగ నే అక్కడికి నేన్ నైన్ అకౌంట్స్ ఏ చేసింది లేట్గా మళ్ళీ కొట్నాలే ఫార్టీ అయితే కొట్టేసిన డైరెక్ట్
అదెందో టికెటు కొటినట్టు కొడుతున్నావ్ ఫార్టీ అని
ఈ ఎంత బాగా తెలుసా ఈజీగా అయిపోతాయి మాకు ఈజీ అకౌంట్స్ వస్తే అయిపోతాయి కొన్ను ఒకటి సతాయిస్తయ్ అంతే ఒక్కదాంతో స్ట్రక్ అయిపోయినాం అనుకో ఆడే టైం పడతది
అవునులే
హమ్ లేదం టె ఈజీగానే ఉంటయ్ టార్గెట్ అచీవ్ అవ్వచ్చు ల లాగౌట్ లోపల
హుమ్
హమ్ హమ్ ఇంకేంటి మరి సంగతీస్ హమ్
సరే మరి
హోం సరేలే అయితే
హం హం